ఇంతనన్నా ఏంద ఖాలి ఏన్ తన్నవ
ఒకే అన్న పోయారా
పోవాలి వెంకన్న ఫోన్ చేసిండి ఇప్పుడే
ఎ ఎటు తిరుగుదు అని పోతారు
ఎట్ లేదు ఇంజక్షన్ అయించుకోవాలి ఇ కుక్క కరిసింది ఇంజెక్షన్ ఎప్చుకోవాలె కుక్క గడిచింది మొన్న కలిసిల్లి కుక్క నడుస్కుంట పోతాను తే ఎనకనుచే ఏసింది తెల్లరి హాస్పిటల్ పోయినయిగా ఓ టీ టీ పడ్డది ఓ రెండు సూదులు పడ్డాయి
హుహూ సర్ నీకేమైంది సన్నీ ఎందుకు వచ్చిండు అసలు
రమ్మంటే వచ్చిండు వాడు
హుహు
ఇ పని ఉందంట ఫోన్ చేయిించుకుంటాడంట వాడు పోవాలంటే బండి సెట్టు కాట్లే
పోతాన్ల
ఆ వెంకన్న కూడాడుతను ముగ్గురు అంబోతాను
ఎందుకు వెంకన్న ఎందుకు
ఆ
వెంకన్న ఎందుకు
వెంకన్న ఆహా ఫోన్ షాపులా తెలిసిన ఫోన్ షాప్స్ ఉన్నాయి అన్నకి తక్కువ రేట్ కి పిట్ పిత్తడని పోతున్న ఏం కూర వండిండ్రు
పోరా ఆలుగడ్డ టమాట
ఆహా
ఇంకా మీ కాలేజ్ మంచి ఉందా
మంచిగానే ఉన్నది ఏ వాటర్ మంచిగా లేవు వ చికయలు ఎస్తంది
ఆ
వాటర్ వాటర్ ప్రాబ్లమ్ ఉన్నది అంత మంచిగా ఉన్నాది లేనిపోని రోగాలన్నీ అతనాయ్
అవునా
హ మీది ఎట్లున్నది
మాది మస్తున్నది కాలేజ్
హు హు ఎక్కడాది హైదరాబాద్ లో ఎక్కడనా
ఫ్రెండ్స్ అయిల్లా మంచిగా
హలో
ఫ్రెండ్స్ అయిలా మంచిగా
ఫ్రెండ్స్ ఎలా
మీకు మీకు ఫ్రెండ్స్ ఏల్లే కాలేజ్ లే మ్
ఆ ఆ హలో
ఇంక
ఆంటీ పోయిందా అంటే పనికి మ్ హు
ఏం జెతాన్నవ్
ఏం లేదు అటు ఇటు తిరుగుతున్నా ఇగ
మీ తమ్ముడు బోయిండ క్రికెట్ ఆడ్తనికి
పోయిండు పోయిండు వాని కాలు ఇరిగింది మొన్ననే కాలు కాలు అంటానా బ్యాట్ తీసుకొని కొట్టిండు కాలుకి
మొన్న నేనేె స్ప్రే కొట్టింది
ఆహా అయినా పోతంట రేప్పట్నించే టోర్నమెంట్ వానికి
ఆహా
ఇగ త్రీ డేస్ నుంచి ఉంటాయంట లక్ష రూపాయలు వత్తాయంట గెళ్తే
లక్ష రూపాయలొత్తయా
అ నమ్మవ
ఆంటీ బాన్నాంటీ మీరు బాన్నారా
హలో హలో
లక్ష రూపాయలుతోటి ఏం చేత్తవు
లక్ష లక్ష ఇత్తార అన్న జెప్పు అన్న గెల్తే ఆ కోచ కోచే తీసుకుంటాడంట పైసలు
అయ్యా
మూడు వేలు నాలుగు వేలు చేతిలో పెట్టాంట కోచ్ మొత్తం తీసుకుంటాడంట
దాక్డ
మొత్తం పదకొండు మంది ఇగా వెయ్యి రూపాయలు కట్టామంటే వెయ్యి రూపాయలు గట్ట్నిం
మ్ హు ఈ వెయ్యి రూపాయలు తీసుకుంటాడు ఆ లక్ష కూడా తీసుకుంటాడు
ఆ ఆ ఈ వెయ్యి రూపాలంటా క అది కట్టేది అంట లో అడ ఎంట్రీ ఫీజు
మ్ హు
ఎంట్రీ ఫీజు థౌసంన్ అంటా కట్టిరిగ మమ్మీ కట్టింది మ్యాచ్కి పోయిండు ఈయళ
ఆహా ఎట్ర ఇగ
ఆ అయిపోయిందా ఒతన వాటర్ తాగినావ
తాగిన
వెంకన్న వచ్చిండ
వచ్చిండు వచ్చిండు
ఉమ్మ్ తం థర్టీ సెకండ్స్ ఉన్నాయ్ ఎంకనో బాడి సెట్టు కా అట్లే కదా బండి ఉన్నా అలా పెట్టు ఎట్లా మరి కుసేపు ఆగాల టైం పడతది
సరే